హలో
హలో వినయపడుతుంద బ్రో
ఆ వెనిపిేస్తుంది బ్రో
అవునా ఎలా ఉన్నారు
బాగున్న బ్రో మీరు ఎలా ఉన్నారు బ్రో
ఆ నేను కూడా బాగున్నా బ్రో భోజనం చెస్ భోజనం చెస్ రా
ఆ ఇప్పుడ అయింది బ్రో మీది
ఏం చేస్తున్నారు బ్రో
ఏం లేదు బ్రో కాలీ మీరేం చేస్తున్నారు బ్రో
ఆ నేన్ కూడా కాలి బ్రో
అవు
మ్మ్
ఇకేం సంగతులు బ్రో ఏం చేస్తున్నారు ఊర్లో మాగిదె తిస్కున్నార బాగా ఎంజాయ్ చేస్తున్నారా ఊర్లో
ఆహా ఎంజాయ్మెంట్ ఏం లేద్ బ్రో ఆ మన ఊర్లో ఒక కబడి టోర్నమెంట్ ఉంది.
ఆహా
అవున అదే అదె ప్రిపరేషన్ లో ఉన్నా అంతే నీది ఏ బ్రో ఫేవరెట్ ఫుడు నీ ఏది బ్రో ఫేవరెట్ ఫేవరెట్ స్పోర్ట్స్ ఎవీ బ్రో నీది హా
అ కబడినే ఎక్కువ ఇస్ టమూ
మీ ఊర్లో ఏ మర క నీ నీట్ అంటె మీది టీమ్ మెమన ఉందా
ఆ మా ఊర్లో అంటే ఆడిపిస్తరు ఇప్పుడు జాతర్లు జరుగుతాయి కదా జాతర్లో తర్వాత్ అంత ఇలా ఒక ఘోరం పండగని మా ఊర్లో బా జరుపుకుంటరు
ఆ
అప్పుడూ ఇలాంటి టోర్నమెంట్ల కండగా బా జరిపిస్తరు కబడ్డీ, కిర్కెట్టు తర్వాత వాలీబాలు
ఓ అవునా
తర్వాతా రాత్ ఆ
ఆ తర్వాత
తర్వాత రాతి దూలాలు ఇద్దరు లాగుతుంటాయి కదా రాయి
ఆహాహా
ఇవే పెడుతుంటరు బాగా జరుపుతరు
ఆ హమ్ హమ్ ఫస్ట్ ప్రైజ్ ఎంత పెడతారు
ఫస్ట్ ప్రైజ్ పెడతరు ఇ ఇప్పుడు మామూల్ ఇది కబడ్డీ వాటికి ఐతే తక్కువగానే ఉంటుంది ఒక ట్వంటీ థౌజండు అంతె టోన్ ఇరవైదు వేలో ఇరవై వేలు ఉన్ కొద్ది బాబుల్ ఇదీ రా తీ దూల యుద్ధాల్లో ఎద్దులకైత్ తే ఉంటాది లక్ష పైనే ఉంటంది లక్ష పైనే పెడతారు ఆ ఎందుకంటే ఆ వాటికి ఆ లక్ష పైన కూడా వాడికి ఒక నెల గుడా రాదు ఖర్చు వాటి ఖర్చు ఎంత మెయింటైన్ చేయాలి ఆ చాలా వేరే ఊర్ నుంచి కూడా వస్తంటారు
ఆహాహా
వేరే వాఊళ్ళ నుంచి వస్తారు ఆడుతుంటారు మళ్ళీ ఈ రాతి దూలాలు కూడా ఎందులో ఉంటాయి కదా ఎదులు కూడా వేరే వేరే వేరే ఊరు నుంచి ఒంగోలు అట్లా వేరే వేరే ఊర్ల నుంచి వస్తాయి ఎద్దులు కూడా
ఆ
ఇంత ఎంట్రెన్స్ అని పెట్టింటారు టికెట్ ప్రైస్ టికెట్ తీసుకోవాలి అంటే ఎంట్రెన్స్ ఎంతో అంటే నాకు అంతా మొత్తంగా తెలిదు ఆ ఐదు వేలు మ నాలుగు వేలు ఐదు వేలవ పెట్టది్రు
ఆ అంటే ఆ ఫస్ట్ ప్రైజ్ ఎంత పెడతారో డిపెండ్ అపాన్
ఆ అంత అంత ఫీజు జ అంత పెడతారు వాళ్ళ చేతుల మీదుగా ఒక యాభై ఇవై వేలు అట్లా వేసే సార్
ఆా
అదే చిండవి కాకుండా వాళ్ళ చేతు వేస్ మొత్తం ఫస్ ప్రైజు తర్వాత సెకండ్ ఫైజ థర్డ్ ఫ్రైజ్ వరకు వస్తాయి మొత్తం థర్డ్ ఫైజ్ కూడా ఇస్తారు అమౌంట్
స్కూల్ డేస్ లో స్కూల్ డేస్ ఇట్లో అంటే ఏమార స్టేట్ లేవల్
ఆ స్టేట్ లెవల్ లో అంత లేదు నేను మాముూలు ఊరులో ఆనాను అంతే మీరు మీరు పోయినారా
ఆ నేను స్టేట్ లెవెల్ స్టేట్ లెవెల్ ఆడన్ కబడ్డి
ఆ
ఆ నాకి కబడ్డీ అంటే చాలా ఇష్టం టం బ్రో నా స్టేట్ లెవెల్ ప్లేయర్ మన ఊర్లో ఫేవరెట్ అంటే ఇలా బ్రో అంటే క్వాలిఫయర్ లో పోయింది ఆ మన ఊర్లో కబడ్డీ అంటే ఫేవరెట్ ఫేవరెట్ గేమ్ అందరికి ఊర్లో చాలా మంది చాలా మంది ప్లే ఉంది మన మన ఊ లో స్టేట్ లెవెల్ లో నేషనల్ ప్లాష్ ఉన్నారు కబడీ అవును నషనల్ రీచ్ అయ్యారు అంటే ఇక అంటే నేషనల్ లెవెల్ లో చాలా మంది కాంపిటీషన్ ఉంది కదా రీచ్ అయ్యారు అంతే ఇంకా ఛాన్స్
సెలెక్ట్ అందలో సెలెక్ట్ కలే అంటున్నారు
చె్ర
లెవల్ కు ఉన్నారు బట్ చాలా మంది ఉంటారు కాబట్టి ఛాన్స్ కొంతమందికి వస్తది
అదే నిజాంబ్ర అదే
అది నక్క్క ఉండాలి తాలట్ ఉన్నా కూడా నక్క్క ఉండాలి
అన్ని ఓల్డ్ ప్లేయర్స్ సే ఒక టోర్నమెంట్ పెడతారు
అ
ఇంకా త్రీ ఫోర్ డేస్ లో ఉన్నారు బ్రో ఉంది బ్రో
ఎప్పటి నుంచి స్టార్ట్ కబడ్డీ టోర్నమెంట్
అంతే ఇక త్రీ డేస్ బ్రో అంతే ఇప్పుడు డేట్ ఎంత ఆ డేట్ ఎంత థర్టీ కదా జూన్ థర్డ్ బో
ఆ అప్పటి నుంచి స్టార్ట్ ఎన్ని రోజులు జరుగుతుంది టోర్నమెంట్
టూ డేస్ బ్రో టూ డేస్ జరుగుతుంది ఆ టూడ ఆ ఏ వేరే వాఊళ్ళరు కూడా వస్తారు
ఆ మొత్త మీ ఎన్ని టైమ్లావుతయ
అంటేదద ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టీమ్స్ ఎక్కువనే ఫిఫ్టీ టీమ్స్ క ఎక్కువ మినిమమ్ ఫిఫ్టీ డ ఫిఫ్టీన్ టీమ్ వస్త సార్
ఓ మీ టీమ్ అలాగైతే మీ ఊర్లో ఏన్ని టీమ్ ఉన్నాయి
మన మన ఊర్లో టూ టూ టైమ్స్ ఉంది హ్మ అంటే ఒక ఓల్డ్ ప్లేయర్స్ అండ్ కొత్తా కొత్త ప్లేయర్స్ ది ఒక టీం ఉంది
అ ఇప్పుడు మీరు ఓల్డా న్యూడా కొత్త ప్లేర్లా మరీ
నా కొత్త ప్లేయర్ టీమ్ లో ఉన్నాం బ్రోను
కొత
ఉ
తే బ్రో బాగా ఆడండి బాగాడి కప్పు గలవండి ఫ్రైజ్ మనే ఎంత ఫ్రైజ్ ఎంత ఇస్తున్నారు.
ఫిఫటీ తౌజం బ్రో ఫస్ట్ ప్రైజ
ఆ
మీరేద టీం ఉంటే రాబ్రో
మా ఊర్లో వాళ్ళు ఉన్నారు బట్ వస్తారుార్ వేరేవరులా కూడా వస్తారు మ్యాక్సిమమ్ మొత్తము అన్ని ఊర్లోనూ తిరుగుతుంటారు మా వోల్ ఒక్కత కాదు అంనీతో ఆడే దే గడవలు పడేది వచ్చేది ఆ కప్ప వస్తుందా పగ వేరే విషయం కానీ గొడవలు మాత్ర కన్ఫామ్
అది అన్ని ఊర్లో కామన్ కదా
ఆ అట్లే మా ఊర్లో కూడా అది కూడా అంతే బట్ అవి గెలుచుకొని వచ్చిన వేరే ఊరిలో పోయి ఆడి గెలుచుకొని కూడా వచ్చారూ.
ఆ
అ ఇంకా బ్రో మీరు ఏమన్నా రీసెంట్ గా ఎక్కడికైనా ప్లేస్ క వెళ్ళలారా, అంటే మీకు ఎక్కువ ఇష్టమైన పల్లెటూరులో లేదంటే సిటీ అంటే ఇష్టమా.
ట్రావెలింగ్ అంటే ఇష్టం మే బ్రో ఆ ఫేస్ జనుగా నేను తిరుపతి వెళ్ళాను
ఎలా ఉంది
ఆ బాగుంది బ్రో చాలా బాగుంది కొత్త ఎక్స్పీరియన్సు ఫస్ట్ టైం వెళ్ళాను నేను
ఆ
ఆ తిరుపతి వెదర్ బాగా నచ్చింది ఆ క్లీనెస్ చాలా క్లీనెస్ ఉంది ఆ ఆ
నేనయితే ఇప్పుడు వరకు ఏ గుడి కూడా అంత నీట్ గా అంత ప్రశాంతంగా చూసిందే లేద్.
ఆ నిజం బ్రొ
బట్ తమిళనాడులో కూడ్ చానానే ఉన్నాయ్. డు అంటే గుళ్ళు అంటేనే తమిళనా తమిళనాడు బట్ తిరుపతి అంతా అంటే అంతా నేచర్ కానీ
ఆ నేచర్ కూడా బాగుంది. ఆ అదిక్ కాదికది అంత మంది అంత తమంది వస్స్తా తిరుపతికి బట్ మైయింటెనెన్స్
ఆ ఆ ఎంత మంది వచ్చినా కూడా ఆ మొత్తం అంటే ఏమి గలీజ్ కానీ ఏం ఉన్నబ
ఆ నిన్య చాలా నీట్గా ఉంది. వెదర్ కూడా చ్
ఆ అంతేకాకుండా ఇప్పుడు వ వచ్చిన వాళ్ళు అందరికి చ్ స్టే ఉండడానికి రూముందండి.
ఆ గెన్నిచ్ అన్ అం అన్ అది ట్రాన్స్పోర్టేషన్ అది కూడా ఫ్రీగా ఉంది.
తిరుమలలో చ్చ్ బానే అంటే నువ్వు అక్కడ వెళ్ళడం ఒకటే నీ ఖర్చు అంతే అక్కడి నుంచి మొత్తం ఫ్రీ నే
ఆ
ఆ ఇంకా నువ్వు ఉండాలన్నా తినాలన్నా నువ్ ఏమన్నా చెయ్యి ఇంకా ఫ్రీనే అక్కడ
ఆ ఆ లడ్డు కూడా ఒక లడ్డు కూడా ఫ్రీగా ఇస్తారు. నాకా అక్కడ తిరుపతి లడ్డు అంటే చాలా ఇష్ట, చు తిరుపతి లడ్డు అంటే చాలా ఇష్టం. బ్రో
తిరుపతి లడ్డంటే చ అందరికి ఎవర్ కిష్ట ఉండదు చెప్పండి. ఇప్పుడు ఆ టేస్ట్ గానీ అక్కడే కానీ దొర్ కరుగుతది అంత ఎవరు బాగుచేసిన కూడా టేస్ట్ రాదు ఆ లడ్డూ అంటేనే ఇంకా తిరుపతి ల తినే ఉంటారు ఎవరేను గూడా
చాలా చాలా అంటే చాలా ఇష్టం నాకు తిరుపతి లడ్డూ అంటే
ఆ అంటే తిరుపతి లో అక్కడ ఒక్కటే వెళ్ళినా రా ఇంగెక్కడికైనా వెళ్ళారా గుడికొకటే న ఇంగెక్కడికైనా వెళ్ళార,
ఆ అక్కడ ఒక అ ఇది ఉంది కదా మ్మ్ పార్క్ అ ఆ జూ పార్క ఆ అక్కడ వెళ్లారు అక్కడ సైక్ సైక్లింగ్, చేశాను కొత్త కొత్త అంటే ఎక్స్పీరియన్స్ సు పర్ గా ఉంది బ్రో అక్కడ అక్కడ వైట్ వై టైగర్ చూసాన్ నేను ఇంతవరకు ఎ ఎక్కడా చూసాన్ నేను అక్కడ అక్కడనే చూసాను నేను వైట్ టైగర్
ఆ నేను కూడా అక్కడనే మొత్తం చూసింది ఇప్పుడే గాద్ ఎప్పుడో ఈ ట్యూబ్ లల్లో ఆ ఫస్ట్ టైం పోయినా బాధే అక్కడ టర్ సైకిళ్ళు ఉంటయ్ తర్వాత మాములు సైకిళ్ళు ఉంటయ్ మనకు నచ్చింది తీసు కొని బాగా ఎంజాయ్ జేచ్చు
వునా
ఆ
నేన్ కూడా సైక్లింగ్ వెళ్ళాను నూరు నువ్వు
ఆ నే వెళ్ళను నేను సైకిల్ తీసుకొనే వెళ్ళ ఎందుకంటే, ఇప్పుడు ప్చ్ నడుచుకుంటే వెళ్ళితే ఒక హాఫ్ నవ సైకిల్ వెళితే ఇంకొక కిలో
ఆ ఓకే బ్రో
ఆ సరే
ఓకే బ్రో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ బయ్